ఏమ్ లే
ఉ చర్చి కెళ్ళావా ఆ ఉహు ఉ తిన్నావా మరి
ఆ తిన్నా నువ్వు ఓ
హుమ్మ్ తిన్నా ఏదే అక్క ఏం చేస్తుంది
తీస్తా లేదు
ఉహు ఇంకా అన్న వచ్చిండ
ఆ వచ్చిండు
ఎప్ ఎప్ప నుంచి కాలేజ్ ఓపెన్
ఏం చేస్తున్నావ్
మేము ఏం లేదు ఇప్పుడే తిన్నాము ఇంగా ఇంట్లో పన్ లో అవన్నీ చేస్ కొని సో ఇప్పుడే అట్ల కూర్చున్నాను నీకు ఫోన్ చేస్ నాన్ హ్మ్ నువ్వేం చేస్ తో ఇయాలా అంత పనులన్నీ అయిపోయా
ఆ అయిపేయినాయ్
హ్మ్ ఏం వండినావ్ వంట
పప్పు నువ్వు
నేను ఇయాలా చారు చేసినా, చారు ఇంకా ఆలుగడ్డ కర్రి
అవునా
ఉహు
ఉ హ్మ్
ఇంకా అంతా అందరు బాగున్నారా
మ్మ్ అందరు బాగున్నారు ఆడ అందరు బాగున్నారా
మ్ మంచిగాన్నరు అందరు బాగున్నారు
అ
ఊ ఊటలు ఊళ్ళో అందరు మమ్మీ వాళ్ళు అందరు వాళ్ళు
ఆ అందరు మంచిగున్నరు
ఎప్పుడొస్తవ్ హైదరాబాద్ కి
రావాలి టూ డేస్ అయిన తర్వాత
ఎలా నడుస్ స్టడీస్ అంతా
మంచిగనే నడుస్తుంది బానే ఉంది
ఎగ్జామ్స్ ఎలా రాసావ్
మంచిగ రాశిన
చెప్పుర్రి రీజల్స్ ఎప్పుడు
ఆ నెక్స్ట్ మంత్ తెలుస్తయి రిజల్ట్
ఏప్రిల్ల రిజల్ట్
తర్వాత ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ జాబ్ ఆ
ఏయింది ఏం జాబే రిజల్ట్ వస్తే జాబ్
సో ఇప్పటి నుంచే సర్చింగ్ చేస్ న్నా వా జాబ్ది లేకపోతే కొన్ని రోజులు అయినంక రిజల్ట్స్ వచ్చినంక ఆగుదామా
రిజల్ట్ వచ్చిన తర్వాతకి పోదాం అనుకుంటున్నా ఇప్పుడు ఏం చేస్తలే ఎప్పుడైతే ఖాళీనే
హ్మ్
ఆ
హ్మ్
రిజల్ట్ వచ్చినంక చూడాలి జాబ్.
ఇక్కన్నే చేస్తావా హైదరాబాద్ లో, లేకపోతే ఊరికి వెళ్ళి చేస్తావా. చేసుకుంటవా.
క్కడనే ఊర్లా ఏడ ఉంటది ఊర్ల
ఇక్కడనే చూసుకోవాలి ఎక్కడన్నా.
ఇంకా డెవలప్ కావాలి కదా మీకు ఇంకా చాలా డెవలప్ కావాలి.
అవును
కా ఎలా ఉంది వెళ్తే నీకు మంచిగ ఉందా.
హ్మ్ మంచిగుంది నీకేళ్ళి
హ్మ్ మంచిగుంది అందరూ టివి చూస్తున్నాం ఇవాళ సండే కదా హ్మ్ ఇగా టివి చూస్ పెట్టుకొని చూస్
అ ఎట్లుంది జాబ్ బాగుందా
మంచింది బానే అంది వెళ్తున్నా పొద్దునేే లేస్తు వాళ తీసుకోవాలి చేసుకున్నారు సాయంత్రం రాచ్చినాక మళ్ళీ వండుకోవాలి పనులు చేసుకోవాలి ఇగ పనుకోవాలి రోజు ఇదే అయిపోతుంది
అవున డైలీ రావాలి పని చేసుకోవాలి డ్యూటీ కి పోవాలి
ఇక దే పోతుంది అంతా
ఆహ
ఏదైనా స్పెషల్ గా చేసుకుందామా ఏ రోజనా ఎక్కడికైనా వెళ్దామా అంటే కుదురుతలేదు అస్సలు అసలు కుదురుతనో లేదో మనం బయటికి వెళ్దామ అంటే కూడా ఎక్కువ రావడం లేదు
ఇక సండేనే కదా పోయది చడంండి
ఉ సండేనే ఇవాాల కాకపోతే ఇగా వెళ్ళాల ఇక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకా టీవీ పెట్టుకున్నాం ఇంకా ఫిలినా మూవీ చూస్తున్నాం సినిమా చూసుకున్నాము కూర్చున్న అ
హ
ఇంకా
ఇంకా చర్చ వెళ్ళిరా మరి
వెళ్ళి వచ్చినాము పోయేసి వచ్చినాము
హమ్
య నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా మరీ బయటికి వెళ్లాాల్సింది కదా అట్లా
మేము ఆట్లాట్లా చేర్చక వెళ్ళినాం వచ్చినామ్
ఇంకా ఎట్వంటి పన్లు నువ్వే చేసుకుంటున్నావా
నేనె చేసుకుంటేన్నా మొత్తం పనులు
హ్మ్మ్ ఎన్ని గంటలకి లేస్తుంది నువ్వు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తావు పొద్దున్నే లేస్తావా
ఆ పొద్దుననే లేస్తున్నా సార్లా
ఉమ్
ఉమ్
ఆరు గంటలలకు లేస్తవేమో
ఆ
ఆరుగంటలకు లేచి ఏం చేస్తావ్
వంటే చేయాలి కదా
ఆహా వంటా చేస్తావేమో స
వంటా చేయాలి ఇగ అన్న వాళ్ళు డ్యూటీకి పోతారు కదా వాళ్ళకు
ఓకే ఆ ఇంకా చెప్ ఇంకా షాపింగ్కి వెళ్ళినవా మొన్న నీ బర్త్డే ఉన్నట్టుంది కదా
అవును ఎల్లిన
ఎక్కడా ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళవు
ఆర్ఎస్ బ్రదర్స్
ఓకే
డ్రస్సులు తెచ్చుకున్న
అవునా బాగుందా కలెక్షన్ మంచిగ్ ఉందా
ఉమ్ మంచిగ్ ఉంది
హ్
ఉహు
అవునా ఎలా స ఆ ఎట్లా జరుపుకున్నావు బర్త్డే
ఉమ్ మంచిగా జరుపుకున్న మంచిగా అయింది సెలబ్రేషన్ మంచి ఏంది
ఉ అమ్మ వాళ్ళు వచ్చి రావా హ్ బర్త్డేకి
హ్ వచ్చిండ్రూ అయితే రోక్ ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయారు
అవునా
ఉమ్
హుహు ఇంకా ఏంటి ఇయ్యాల మరి ఇంట్లోనే ఉంటావా
ఇంట్లోనే ఉంటున్నా
ఎలా ఉన్నా నీ ఆ నీ స్నేహితులు అంతా మంచిగున్నారా
ఆ మంచిగా ఉన్నారు
హ్ మాట్లాడతారా రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటారా ఉమ్
హు
ఇంకా ఏమైనా ఉందా
ఇంకా
ఇంగ అవును మొన్న ఎక్కడికో అంటే మీ ఇంటికి మెర్సియాంటి వచ్చింది కదా
అవును వచ్చింది ది
ఓకే ఓకే స స
ఆఫ్ అన్ అవర్ ఉండి మాట్లాడేసి వెళ్ళిపోయింది.
ఓకే ఇంకా ఏంటి మరి ఆ రేపు ఉందా కాలేజ్ ఉందా రేపు
ఆ ఉంది రేపు ఎడికన్న పోవాలని ప్లాన్ వేసినాం ఎడికన్నా పోవాలని అనుకు
ఆ ఔను క్కి కె ఉ అంతా మంచిగున్నాడు గదా
అందర్ మంచిగున్నారు అంత మంచిగై